అ
హలో
హలో
హలో ఏం లేదండి మీరు ఏం చేస్తున్నారు
కాలిగానే ఉన్నా
హుమ్ పడుకోలేదా అండి తిన్నమండి
అ లేదండి ఇంక పడుకోలేదు నా పని ఉండే అయితే ఆఇంత పని తీసుకునంక పడుకుందంమనే
అవునా ఇంట్లో మొత్తం పని మీరే చేస్తార అండి
అవునండి నేనే స్తానండీ
అవునా
ఇంక చెప్పండి
చెప్పండి ఎండలు ఎలా ఉన్నయండి
చాలా చాలా బాగా కొడుతు న్నయండి ఎండలు విపరీతంగా ఉన్నాయి
హ్మ్ వీటి మీద మీ ఉద్దేశ్యం ఏముందండి డి
అసల్ బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుందండి
ఇప్పుడు ఇంత ఎండలు ఇప్పుడే ఇంత ఎండలు ఉంటె మరి ఏప్రిల్లో మేలో ఇంక ఎంత ఎండలు ఉంటాయో అని భయం వేస్తుందండి
వడ దెబ్బలు వడ దెబ్బలు ఎండకి గాలి వేడి గాలితోనే లేనిపోని రోగాలు కూడా వస్తున్నాయి
అవునండి మళ్ళ ఆరోగ్యం కరబ్ అయిపోతది మల్లి మనం బయటికి ఎటు వెళ్ళలేని పరిస్థితులు అయిపోతాం
అవునండి
మళ్ళీ రైతులకి కూడా పనిచే చేయడానికి చాలా కష్టమయుతుందండి
హ్మ్ అవునండి
అవునండి
చెప్పండి ఇంక ఏం చే
ఏం లేదు అండి మీరే చెప్పండి మీకు ఏ పండుగలంటే ఇష్టం
రంజాన్ పండుగ అంటే ఇష్టమండి
ష్టమా పట్టణంమంటే ఇష్టమా
నాకు పల్లెట్ పల్లెటూరు అంటేనే ఇష్ట ష్టమండి
హ్మ్ హు
అక్కడ చల్లని గాలి ఉంటది మంచిగ పచ్చని చె ట్లు పంట పొలాలు
పొలం పని తెల్సా అండి మీకు
ఆ ఎక్కువ తెలియదండి అంటే పంట ఎలా పండి స్తరు వరి కో లు ఎలా చేస్తారు అలా కొంచం కొంచం
హు
మీకు ఏమైనా తెలుసా అండి వాటి మీద ఏమైనా అవగాహన ఉందా
లేదండి అంత ఏం లేదు కొంచెం
సే సరేనండి అలాగేనండి మరి ఇంకా పడుకోలే దా అండి మీకు నిద్ర రావట్లేదా
లేదండి నాకు కొంచెం పని ఉండే
అవునా
హుమ్మ్
సరేనండి ను కీడాలంటే ఇష్టమేనానండి
ఇష్టమే అండి
ఎలాంటి క్రీడలంటే ఇష్టం అండి మీకు
అవుట్డోర్ గేమ్స్ అంటే ఇష్టమండి
ఆ అంటే ఏమేమి ఆడతారండి వాటిలో
కబడ్డీ ఖోఖో క్రికెట్ వాలీబాల్ ఇలాంటివి ఉండేగదా అలాంటివి ఇష్టం కానీ ఇప్పుడు ఈ కాలంలో ఎక్కడుందండి ఇప్పుడు పిల్లలందరికిీ ఫోన్లు వచ్చేసినాయి ఫోన్లళ్ళో ఆడడం అంటేనే ఇష్ ఇష్టం అయిపోయింది వాళ్ళకి మన కాల లో ఉన్న ఆటలు వీళ్లకి తెలువది ఇప్పుడు
అవునండి తెలియదు అంతగా అప్పుడు ఒకప్పుడు బయటనే అంతా ఆటలాడు కొనేవాళ్ళం
ఎండాకాలం వచ్చిందంటే అందరు ఒక దగ్గరే ఉండి ఆడుకునే వాళ్
అవునండి ఇప్పుడు అలాంటి ఆటలు అలాంటి ఆ ఆనందాలు ఎక్కడున్నాయండి
అలాంటి వాతావరణం ప్ర కృతి కూడా లేవు
లేదండి ప్రతిదిీ ఫోన్లోనే ఇప్పుడు పెళ్ళి ఫస్ స్ట్ ఒకప్పుడు పెళ్ళి ఉందంటే ఇరవై రోజుల ముందు నుంచె ఊర్ రూరు తిరిగి కార్డులు ఇచ్చేవాళ్ళు పెళ్లి పత్రికలు ఇప్పుడు ఈ ఫోన్ లోనే ఎంత ఫోటో పెడుతున్నారు
మ్మ్ ఫోన్ చేసి చెప్తున్నా
తున్నారు
అంత ఆర్టిఫిషియల్ అయిపోయిందిప్పుడు ఒకప్పుడు అన్నీ మన చేతుల తోని చేసేవాళ్ళం
అవునండి ఇప్పుడు అంతా మిషిన్లు అవి ఇవి రాగానే మనిషిల పనులు తక్కువ అయిపోయినాయి మిషన్ల పనులన్నీ ఎక్కువగా అయిపోయినాయండి
అవునండి ఇవి టెక్నాలజీ వల్ల పిల్లలకు అంత ఆలోచించే శక్తి కూడా ఉంటలేదు
అవునండి
వాళ్ళు సొంతంగా చేసిందంటూ ఏదీ ఉంటలేదు
అవునండి
దీని మీద మీ అవగాహన మీ స్పందన ఏముందండి అంటే అప్పట్లో ఉంటే బావుండేదా అప్పట్ ఇట్లాగా లేదంటే ఇట్లా ఈ టెక్నాలజీ ఏ బాగుందా
అప్పట్లోనే బావుండె అండి మంచిగా బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ స్నేహితులతోని ఆడుకోవడం
పిల్లలు బయట ఆడడం లేదు ఏం లేదు ఎప్పుడు ఆ టీవీ చూడ్డం ఆ ఫోన్ చూడ్డం తప్పితే
ఏ
ఒకప్పుడు లాగా ఇప్పుడు లేదండి అంతా సమాజం మారిపోయింది
అవునండి అ
మీకు ఇప్పటిది ఇష్టమా ఒకప్పటిది ఇష్టమా అండి
ప్పుటిది ఇష్టం గాని ఇప్పటిది మరీ ఎంత కాకపోయినా కొంచెం మనకు ఆ మంచిదే లేండి మరీ ఎంత కాకపోయినా
మీకందర్ ఉమ్ మరి కొన్ని సందర్ బాలో ఐ ఇ అసలు ఎందుకైతే ఉంది రా ఇది అన్నట్టు
హుమ్
ఆ ఇప్పుడు రా రంజాన్ కదా అండి ఒక్క పొద్దులు ఉంటున్నారా
ఉంటున్నాం అండి.
షాపింగ్ అయిపోయిందా
ఇంకా లేదు ఈ రెండు రోజులు తీసుకుందాం అని చూస్తున్నాం ఇప్పుడు ఎలా అంటే అందరు ఒకటేసారి ఇప్పుడు ఎగపడతారు కాబట్టి తీసుకుంటారు పాతవి ఉన్నాయి స్టార్టింగ్ లో అమ్మేస్తారు కదండి. కొంచెం లేట్ అయితే మ్మ్ మన కు మంచిగా మంచివి ఉంటాయి.
మంచి కలెక్షన్ అండి. షాపింగ్ అంటే ఇష్టమేనానండి మీకు
అవునండి చాలా ఇష్టం అండి.
మ్మ్ ఎక్కువ శాతం ఏం తీసుకుంటుంటారండి.
అన్ని తీసుకోవాలి కదండి. ఇప్పుడు బట్టలు తీసుకున్నామంటే దానికి నచ్చ సెట్ అయ్యేటట్టు గాజులు, కమ్మలు అవన్నీ తీసుకోవాలి.
అంటే కొంతమందికి షాపింగ్ అంటే చెప్పులే షాపింగ్ అంటే కొంది మందికి డ్రస్సులంటే ఇష్టం కొంత మంది ఆ ఆ అదే అదే అలా
మ్మ్ మీకు ఇష్టమా అండి షాపింగ్ చేయడం
లేదండి నాకు అంతగా నచ్చదండి నాకు విసుగు వస్తది వట్టిగానే
అవునా మీ ఫేవరెట్ కలర్
ఫేవరెట్ అంటూ ఏం లేదు కానీ గ్రీన్ అంటే నచ్చుతదండి.
అవునా
మ్మ్ ఇంకా ఈరోజు రోజంతా ఏం చేశారండి.
ఈ రోజు ఏం లేదు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి, టిఫిన్ చేసి, ఆ చదువుకొని కాలేజ్కి వెళ్లిి వచ్చామండి తర్వాత ఇంకా రాసుకునేది ఉండే రాసుకొని కాలేజ్ నుంచి వచ్చినాక ఫ్రెష్ అయ్యి
ఏవండీ మరి మధ్యాహ్నం ఏం మధ్యానం తిన్నారా అండి లంచ్ అయ్యాక చేసారా భోజనం
అవునండి చేసాం చేసాం
సర్లేనండి సినిమాలంటే ఇష్టమేనానండి
ఆ ఇష్టమే అండి కొంచెం చూస్తా మరి అంత కాకపోయినా
చిన్నప్పుడు చూసా
మ్మ్ చిన్న ఇప్పుడుంటే చిన్నప్పట్లో అప్పట్లో కాలంలో మంచిగా ఉండేవి సినిమాలు. ఇప్పుడు ఏమున్నాయంటే ఇప్పుడు ఏం లేవు చూడాలన్నా అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పుడు
అవునండి చిన్నప్పుడు మంచి గా అవి బొమ్మలు అచ్చేటివి
ఆ మీరు చూస్తారా అండి అవన్నీ
అవునండి నాకు చిినప్పుడు దాంట్లో అవండి కాదండి నాకు పంచ తంత్రం స్టోరీలు వస్తాయి కదా వచ్చేది కదా అది చాలా బాగుండేవండి
కృష్ణుడి ఇవి అవి చూస్తారా
అ అండి ఏంటండి
చిన్నపుడు కృష్ణుడి బాల్యం గురించి
అవునండి అవన్నని చూసేదాన్నిండి కృష్ణుంది కా వినాయకుడు గణేష్ ది అలా అవన్నీ స్టోరీస్ చూసేదన్నండి